ఎన్ని రూపీసు ఉన్నాయి ఇప్పుడు నీ ఏకౌంట్లో
నా కొ అ నువ్వు నన్ను అడుగుతున్నావ్
ఎంతున్నాయి ట్వంటీ ఉన్నాయా ఎన్నిన్నాయి లేద అయినా ఉన్న సన్నా ఎందుకు మిగిలిన అన్ని విత్ డ్రా చేసిందా
అంతలే అసలు నాకు ఇంకా ఎంజాయ్ ఏం కాదు
అంకౌట్ లో వేసుకున్నట్టు ఉంది మొత్తం ఎన్ని రూపిస్ విత్ డ్రా చేసినవ్ నువ్వు
నైన్ రూపీస్
ఇంకా లెవెన్ రూపీస్ కావాలా
యా
రోషనా కి ఇచ్చినావా ఫోర్ రూపీస్
ఫోర్ రూపీస్ ఇళ్ళా మామయ్య త్రీ రూపీస్ ఇచ్చినా రోషనకి త్రీ రుపీస్ ఇచ్చినా
సిక్స్ మరి ఇంకా త్రీ ఎవరకి ఇచ్చిన్నావ్
ఇగ త్రీ అంత వేస్ట్ వేస్ట్ అని ఎటో కోడితే ఎట్టో అయిపోయిన్నాయి అయి
ఎట్టో కోడితే ఎట్టో అయిపోయిన్నియా అయినా సెండ్ కాకపోతే మళ్ళా నీకు రిటర్న్ బ్యాక్ వస్తాయి
చాయా అన్నది టైం టైం పడుతుందేమో చూడాలి
చూతాంటే అయిపోతాన్నాయి పైసలు
కదా కానీ నాయి అసలు నాకు ఎక్స్ట్రా పైసలు అయిపోతన్నాయి తున్నాయి హెవి బడెన్ అయితాంది మీ అన్న వ ఫోన్ లో పైసలు పంపేయాలి నాయే పంపేయాల్సి వస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి
ఇప్పుడు నాయి కూడా అట్లనే అయింది అసలు మీ అన్న అట్నయితే ఇంకా ట్వంటీ ఫోర్ రూపీస్ విత్డ్రా చే నాని ఇప్పుడు నాదీ అయిపోయింది నాది ట్వంటీ ఉంటే ట్వంటీ కొట్టేసిన అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా మీ అన్న అకౌంట్ లోకి వెళ్లి ఎయిటీన్ రూపీస్ కావాలి నా నాకు
మీ అన్న అకౌంట్ లోంచి నాకు ఫోర్టీన్ రూపీస్ ఛీ సిక్స్టెన్ కావాలి
ఎయిటీన్ కావాలి నేన్ నీకు ఫోర్ రూపీస్ ఇస్తా
ఫోర్ రూపీస్ ఇస్తా
ఫోర్ రూపీస్ ఈ
కావాలంటే ఎయిట్ రూపీస్ కూడా ఇస్త నీకు
ఫేజ్
ఏం చేస్తూ ఇక్కడనే ఉన్నావ మా ఇంటి దగ్గర్నె
ఇప్పుడే వచ్చినా సేమియాలు పక్కరా రమ్మంది సేమియాలు చేసింది ఫోన్ చూస్తా నాది నేను మీతో మాట్లాడుతా అంటే
న్వువే చేసినవా
నేన్ చేయలేదు ఆమె నే చేసింది చేయమంటే ఒక పాల ప్యాకెట్ ల లీటర్ నీళ్ళు పోసింది లిటర్ లో మొత్తం పల్సమ్
ప్యాకెట్ లో లీటర్ పోయాలి కానీ మీ అన్న బయటనే పడేతాడు అయి దాకుండా పైసలు వేస్ట్ అయినా పర్లేదు అది
కొందరు అమ్ముతారు కదా ఆడ బర్రె పాలు
ఆ అమ్ముతరు తెస్తాడు అప్పుడుప్పు
వాళ్ళను రెగ్యులర్ గా పోయామానొచ్చు కదా పోస్తరు
రెగ్యులర్ గా తాగొద్దని బంద్ చెసినాం అప్పుడు తెచ్చుకునేది కాని ఎక్కువ తాగుతే హీట్ అయితుంది మీ అన్నకి బాగా పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ పైన
టీ తాగుతరా మీరు
ఆ టీ తాగుతాము పా నేను పాల్ తాగుతా టీ ఎక్కువ తాగిన ఆయన ఒక్కడే తాగుతాడు కాఫీ తాగుతాడు
మ్ హు ఉత్త పాలే తాగాలా అది కూడ నైట్ తాగాలి
గోంతత వట్టింది అని తగాడు ఇగ మల్ల నెగే
ఫ్రిడ్జ్ కొన్నారారా
ఆ ఫ్రిడ్జ్ అప్పుడే కొన్నా వదిన పెళ్ళైనక వన్ మంత్ తర్వాత ఇడికి వచ్చానాక వన్ మంత్ తర్వాత కొన్నాం
దా ఎప్పుడో కొన్నారట డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అ
ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అప్పుడు మ అన్న కీ కూడా ఫోన్ చేసినా డబుల్డోర్ ఫ్రిడ్జ్ చేసినావు అంటే ఐస్ క్యూబ్ రెడీ అయినదంటూ ఐస్ క్యూబ్స్ రెడీ అని మేము వస్తా అని అన్నాడు మళ్ళ వస్త అన్నాక ఎప్పుడోస్తావ్ రావు అంటే వామ్మో అంత దూరం జర్నీ నేను అస్సలే వేయలేను నేను అసలు రానే రాను అంటుండు
అస్సల కీ జర్నీ చేయడు ఏమి త ఏమో మేము మొన్న
తాను నేను ఎక్కడికి రానంటుండు
మొన్న జనవరి ఫస్ట్ అప్పుడు పోయినాం అప్పుడైతే ఎంత గగనం గగనంగా పోయినమో
అయ్ అట్ల కష్టం మరి
ఓలే వాళ్ళ వచ్చేటప్పుడు స్వర్ణగిరి పోయి వచ్చిన
ఉమ్ స్వర్ణగిరి మార్నింగ్ హౌర్స్ పోయిరా నైట్ ట
ఆఫ్టర్నూన్ అవర్స్ పోయినాం మేం
ఆఫ్టర్నూన్స్ పోయిరా నాకు నైట్ పోవాలని ఉన్నది నా కోరిక
డే టైం లా పోయి పోయిర్రా మీరు
టై లో పోయినం ఆఫ్టర్నూన్ ఇగ ఈవినింగ్ పోలే నైట్ టైమ్ పోలే
ఉంటదంట అల్లా
ఆ ఫుల్లు ఉండేది మేము అప్పుడు మేడారం పోయేటప్పుడు కూడా నైట్ కార్ల వస్తు రోడ్డు మించి కనిపిస్తున్నది ఫుల్ లైట్స్ ఇప్పుడు రీయ్యలేనుగు పెట్టిరంటగా ఎలిఫ్ ఎలిఫెంట్
ఆ పెట్టిర్రు పెట్టిర్రు మొన్ననే పెట్టిర్రు అది
పిండు
మొన్న ఇక్కడ మన దగ్గర జాతర సన్నూరు జాతర అయినప్పుడే
ఆహా
దానికి టన్నుల్ టన్నుల ఫుడ్డు పోతుంది
అక్కడ ఎన్ని ఫ్రూట్స్ వేస్ట్ అయితున్నాయి తెలుసా అసలు మేము పోయిన అప్పుడైతే ఇంకా వైకుంఠ ఏకాదశి అప్పుడు అస్సలు కొన్ని కింటాల ఫ్రూట్స్ డెకరేషన్ కి
పెట్టాలి మరి అసలు అక్కడయి అయినా వావి ట్లీ ఎట్లాగు తీస్తారు కదా దేవుడయితే అన్ని తినడు కదా
తిన్ అసలు దేవుడే తినడు
కదా అయ్యే ఎవరికో ఒకళ్ళకి ఇయ్యాల అప్పుడప్పుడు వాళ్ళ ప్రసాదం కవర్లు కూడా వేసేయ్యాలి ఒక అటు పోయినప్పుడు
అట్లా లేదు అవన్నీ కుళ్లిపోయి స్మెల్ వస్తున్నాయి ఇట్లా పండ్ల స్మెల్
అదే వాటికి పేట్
తింటారు అన్ని తింటది ఏనుగు అన్ని టది బనానా తింటది, ఆరెంజ్ తింటది
చేసే బదులు అటు పెడితే కన్నా కొంచెం పుణ్యమన్న వస్తదిగా ఎందుకట్లా చేస్తారు వేరే దగ్గర నుంచి తెప్పించే బదులు
టే
అయితే
అయినా ఇంత మంది అది కొత్తగా ఓపెన్ చేసిర్రు మీని డిడిడి అని ఎంత మంది పోతుర్రు అక్కడికి ఫుల్ ఇంకా నేను బస్సులో వచ్చేటప్పుడు మహిళా సంఘం వాళ్ళు కూడా అ అందరు ఒక రోజు ప్లాన్లు వేసుకొని వస్తుంర్రు ఒక్కొక్కసారి పోతుర్రు వాళ్లు చాలానే ప్రాఫిట్ ఉంది అందుకి అన్ని లైటింగ్స్ పెట్టి ఎంత కరెంట్ బిల్ రావాలి దానికి
నేను పోయినప్పుడు ధనుర్మాస పౌర్ణమి ఫుల్లు రష్షు
మేము పోయినప్పుడు కూడా మళ్ళ స్పెషల్ టికెట్ పెట్టుకొని పోయినాం
మేము కూడా స్పెషల్ టికెట్కే పోయినం
ఫుల్లు జనాలు ఉన్నారు స్పెషల్ టికెట్కి పోయినాం ఆ స్పెషల్ టికెట్ తోటి తొందరనే అయిపోయింది ఏమ చెల్లె ఆ రోజు కొంచం జీన్స్ ప్యాంట్ వేసుకుంది టాప్ కొంచెం పెద్దగానే వేసుకుంది లే కానీ మరీ పెద్దగా లేదు కొంచెం మోకల కంట పైకే ఉంది మళ్ళ నా చున్నీ తీపి చ్చి ఆమెకు లుంగీ లెక్క కట్టి పంపించిర్రు
సన్నల్ ఎకుత రానితలే వాళ్ళు
జీన్స్ అలో లేదంట లేకపోతే ఫైన్ కట్టమంటుడు
అసలు నీకు ఇంకొకటి తెలుసా ఇప్పుడు బాయ్స్ కి జీన్స్ ఆలో లేదు
కొన్ బోలుట ఒకరు కట్టుకోకపోతే అక్కడ పనుంచలు కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే కాబపోటి మనమే పైసలు కట్టి తీసుకోవాలి
పైసలు అయితే తీసుకోవాలి మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నా లేప్చి నేను మళ్ళీ చస్తా అ ప్రొవైడ్ చేస్తు ఎంత ఫైవ్ హండ్రెడ్ పంచకి
ఆ అప్పుడు త్రీ హండ్రెడే ఉండె మేము పోయినప్పుడు
తిందువు రా
ప్చ్
మేము పోయినప్పుడయితే అందరుూ అక్కడ దేవుని దగ్గర పంచ టవల్ ఉంట
ఆ
దానికోసం డబ్బులు కట్టింది మీ అన్న పిచ్చి పట్టిందా వీళ్ళకు కవర్లకి కెళ్ళి తీసి ఇస్తరు ఇగ దేవని కాడ అంటారు అంటాడు
అట్లనే న వీళ్ ఎందుకో దేవుళ్ళను నమ్మరు అంటే దేవుళ్లనమ్ముతారు లే గని ఇట్లాంటి
వాళ్లే కరెక్ట్ నమ్మాలి కానీ పిచ్చి పట్టినట్టు నమ్మద్దు నమ్మకం అనేది ఉండాలె
అక్కడ పెట్టేటి మన ఇలాంటి భక్తులు పెట్టేటి ఏమైన్నా దేవుడు వచ్చి ఇస్తున్ద
బో మనం పెట్టేటివి కదా అన్ని
అఓ
ఇప్పుడు ఎవరు వచ్చి ఏదో చేస్తారు ఏదో ఇస్త ఇస్తరు అనుకుంటే కాదు కదా
కాదు ఏదైనా కాదట్లా
ఏమో గాని నమ్మరు వీళ్ళు నమ్మమని ఫోర్సు చేసేది కూడా లేదు
ఫోర్ ఎందుకులే మనమే ఎక్కువ నమ్ముతున్నా అయినా నేను కూడా మరీ అంత గుడ్డి గా ఏమనమ్మా కొన్ని
కానీ మనం ఉపవాసం ఉంటేనే అది చేస్తాడు ఇది చేస్తాడు అయన్ని పిచ్చి మాటలు కాదా
దేవునికి ఎప్పుడు దేవుడు తినమని మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మనమమో దేవుని కోసం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం
ఫుడ్ అవాయిడ్ చేస్తానే దేవుడు మన కోరికలు తీర్తడంటే అసలు లేన వాళ్ళు అసలు ఉపాసమే ఉంటారు మన వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎప్పుడో ధనవంతుులు కావాలి కదా
అంటే వాళ్ళ దేవుని పేరు చెప్తలేదనేమో
వాళు గుడి ముందు అడుక్కునే టోళ్లు గూడా కూడా వాళ కూడా ఇర నాలుగంటలు డి దగ్గర్నే ఉంటారు ఉంటరు వాల్లు అయినా కావాలి కదా కోటీశ్వరులు
ఇట్లాంటి ఆలోచించుకుంటూ పోతే మనకు ఫుడ్లు దొరుకుతాయి
ఫుల్ దొరకతే
కానీ నిజానికి చెప్పాలంటే మన మనకంటే వాళ్ళ దగ్గర పైస లేకుంండదు తెలుసి అడుక్కున్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత మంది ఇస్తారేని వాళ్ళు మన లెక్కకి ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయ అనుకో మనం ఏతులకు పోతాం అదే పది రూపాయలు ఉంటే వాల్ళ దాన్ని ననుకేసుకుంట్రు
మనం ఏజ రంగు ఏదొస్త అడుగుకుంటాం వాళ్ళు అట్ట కాదు ఎదురుగ వచ్చిన వాళ్ళని అడుగుతారు ఏనుకేసుకుంటరు
అంతే అట్లా చూసుకుని ఇప్పుడు మా చిన్నన్న వాళ్ళ తాతండే ఆయన కూడా అప్పుడు హైదరాబాద్ లో ఇట్లనే చేసే బెగ్గింగ్ చేస్తుండేనంట మా చిన్నన్న ఇందాక మ్యారేజ్ ఫిక్స్ అయిన అనుకుంటాం కదా వాళ్ళ తాత అప్పుడు అట్లా చేసి ఇక్కడ ఆయన ఇల్లు కట్టించుకునుడు అవన్నీ చేసిండు వెనకాల వాళ్ళకి కూడా స సిగ్నల్ రాట్లేదు కదనా ఆ ఓకే ఓకే మళ్ళ ఒకసారి చేస్తా ఆగు మరి